ఏం చేస్తున్నావే ఫోన్ అస్సలే ఎత్తవ్ ఎంత బిజీ అయిపోయావా ఈ మధ్య మూడు సార్లు రింగ్ అయి కట్ అయిపోయింది నీకు ఫోన్ చేయాలంటేనే భయమేస్తుంది ఎక్కడ డిస్టర్బ్ చేస్తానో అని
అయ్యో లేదక్క ఫోన్ సైలెంట్‌లో పెట్టి పక్కన పడేశాను ఇప్పుడే చూశాను ఆఫీస్ పని ఇల్లు చూసుకునేసరికి టైం సరిపోవట్లేదు ఈరోజు మో మార్నింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ క్లైంట్ మీటింగ్స్ కొంచెం ఎ క్కువ అయ్యాయి లంచ్ కూడా ఇప్పుడే ఐదు నిమిషాల ముందే ముగించాను నువ్వెలా ఉన్నావ్ బావగారు పిల్లలు బాగున్నారా మన ఊర్లో వర్షాలు ఎలా ఉన్నాయి
అందరు బాగున్నారు పిల్లలు స్కూల్ ప్రాజెక్ట్స్ అని ఉంటే వాటితోనే నా సగం రోజు గడిచిపోతుంది పెద్దవాడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి వాడి వెనుక పడడానికే సరిపోతుంది ఈ మధ్య వాడు చ చదవడం మానేసి ఎప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నాడు వాడిని తిట్టి తిట్టి నా గొంతు నొప్పివస్తుంది మీ హెల్త్ ఎలా ఉంది టైమ్ తింటున్నావా లేదా ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ ఆరోగ్యం పాడు చేసుకోకు నీ వాయిస్ వింటేనే చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా వచ్చే ఉంటాయి ఈ పాటికి
తింటున్నాన అక్క నువ్వేం కంగారు పడుకు కాకపోతే ఈ మధ్య నిద్ర సరిగ్గా ఉండట్లేదు వర్క్ ప్రెజర్ వల్ల రాత్రులు కూడా ఆఫీస్ ఆలోచనలె వస్తు ఉన్నాయి రూమ్ లో ఒంటరిగా ఉండేసరికి వండుకోవడానికి బద్ధకం వేసి ఒక్కోసారి బయట ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాను అయితే నాకంటే నీ గురించె నాకెక్కువ టెన్షన్ అందరి బాధ్యతలు నువ్వే నెత్తిన వేసుకుంటావు నీ గురించి నువ్వే అసలు పట్టించుకోవు చిన్నప్పటి నుంచి అంతే కదా నువ్వు ఇల్లు పిల్లలు వంట బావగారి పనులన్నీ రోజంతా తిరుగుతూనే ఉంటావు నీకంటూ కొంచెం టైం కేటాయించుకొని నాలా ఏదైనా హాబీ అలవాటు చేసుకోవచ్చు కదా
నేను పెద్దదాన్ని కదా ఆ మాత్రం బాధ్యత ఉంటా ఉండాలి కదా మరి అయినా నాకు ఇప్పుడు ఇవే హాబీలు అయిపోయాయిలే అయినా చిన్నప్పుడు నువ్వు చేసిన అల్లరి తిన్న తిట్లు గుర్తొస్తే ఇప్పటికీ నాకు నవ్వుస్తుంది నా బట్టలన్నీ నాకంటే ముందు నువ్వే వేసుకునేదానివి అమ్మ నా కొత్త చుడిధర్ కొంటె చాలు అవి నావి నీ అవి నావా నీవా అని తెలియకుండా నువ్వు టాస్ క ట్యాగ్స్ కట్టేసి కాలేజీకి వేసుకెళ్ళిపోయేదాన్ని దానికి మనమిద్దరం జుట్టు జుట్టు పట్టుకుని ఎంత గొడవలు ఆడుకునే వాళ్ళము మధ్యలో పాపం అమ్మ వచ్చి ఇద్దరిని చిపురు కట్టతో కొట్టేది
ఆహా అవునక్క నీ డ్రెస్సులు వేసుకుంటే నాకు బలే సరదాగా ఉండేది నువ్వేం నువ్వేం నాకంటే కాస్త పొడువుగా సన్నగా ఉండేదానివి కదా నీ కుర్తీలు నాకు భలే సెట్ అయ్యేవి కొంచెం లూజ్ అయినా సరే స్టైల్ గా స్టెఫి ఫీల్ పెట్టుకొని ఫ్రెండ్స్ కి బిల్డప్ ఇచ్చేదాన్ని మనం ఎంత గొప్ప గొడవ పడినా నాన్న నన్ను తిట్టడానికి వస్తే మాత్రం నా వెనక నిలబడే నువ్వు కాపాడేదానివి ఆ రోజులు నిజంగా ఎంత బాగుండేవో కదా ఏ గొడవలు లేకుండా నెల జీతం టెన్షన్ లేకుండా వంట ఏం చేయాలని ఆలోచన లేకుండా ఎంత ప్రశాంతంగా ఉండే వాళ్ళం ఇప్పుడిద్దరం వేరేరు నగరాల్లో జీవితాల్లో ఎంత బిజీ అయిపోయాం చుట్టూ ఎంత మంది ఉన్న ఒకసారి కూడా లోన్లీగా అనిపిస్తుంది
అవును అప్పట్లో చిన్ని చిన్ని విషయాలకే ప్రపంచం అంటున్నా కానీ దూరాలు పెరిగిన మన మన మనసులు ఎప్పుడు ఒకటె గదా నాకైతే సమస్య వస్తే ఇప్పటికీ గుర్త్ గుర్తొచ్చేది మొదటి వ్యక్తివి నువ్వే బావగారితో ఎదైనా చిన్న మనస్పర్ధలు వచ్చిన లేదా పిల్లలు మాట వినకపోయిన వెంటనే నీకు ఫోన్ చేసి మాట్లాడితే నా సగం బాద తగ్గిపోతుంది నువ్వు ఇచ్చే పార్టికల్ ఐడియాలు నీతో మా ట్లాడే మాటలు నాకు చాలా రిలాక్స్డ్ గా ఇస్తయి నువ్వేం ఒంటరి దానివి కాదు నీ వెంట నీ అక్క ఎప్పుడూ ఉంటుంది
నాకు అంతే అక్క ఈ పెద్ద నగరంలో కార్పొరేట్ లైఫ్ చూసి అందరూ హ్యాపీ అనుకుంటారు కానీ ఇక్కడ మనుషుల కంటే టార్గెట్స్కే వాల్యూ ఎక్కువ ఒక్కోసారి అంతా వదిలేసి మన ఊరు వచ్చేయాలినిపిస్తుంది కానీ లైఫ్ లో ఏం దొరికిన నాకు సలహా ఇవ్వడానికి ధైర్యం చెప్పడానికి నువ్వు ఉన్నావు అనే నమ్మకం నాకు చాలా పెద్ద సపోర్ట్ నువ్వు నా అక్కగా పుట్టడం నా అదృష్టం అమ్మ న్నానళ్ల తర్వాత నన్ను అంతగా కేవలం నువ్వు మాత్రం అర్థం చేసుకోగలవ్ అసలు నువ్వు లేకపోతే నా లైఫ్ ఎలా ఉండేదో ఊహించుకోవడానికె భయంగా ఉంటుంది
చాలే ఇంకా సెంటమెంట్ ఆపు పోయేలా ఉంది మీ మాటల వల్ల అయినా నువ్వు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వచ్చే నెల ఎలాగూ పిల్లలకి దసరా సెలవులు వస్తున్నాయి గదా ఇద్దరం కలిసి ఊరు ఎళ్దాం అమ్మా నాన్నని కలిసి చాలా రోజులు అయింది గదా వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడల్లా మీ ఇద్దరు కలిసి ఎప్పుడుస్తారు అని అడుగుతూనే ఉన్నారు నువ్వు ఇప్పుడే నీ మేనేజర్ తో మాట్లాడి లీవ్ ప్లాన్ చేసుకో
ఖచ్చితంగా అక్క నేను ఈ రోజే ఆఫీసులో మేనేజర్ కి మెయిల్ పెట్టి లీవ్ అడుగుతాను ఎలాగు లాంగ్ వీకెండ్ వస్తుంది కదా కాబట్టి ఒక వారం రోజులు హ్యాపీగా ఊర్లో ఉండొచ్చు అమ్మ చేతి వంకాయ కూర పప్పు చారు తిని చాలా నెలు అయిపోయింది నాన్నతో కలిసి సాయంత్రం అలా పొలం గట్టు వైపు నడుచుకుంటూ వెల్లీ ఆ ఆనందమే వేరు ఇద్దరం కలిసి మళ్ళీ పాత రోజులని రాత్రిపూట అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుందాం
సరే అవును అమ్మతో కలిసి వంట్టిలో పిండి వంట చేయడం రాత్రిపూట మేడ మీద పరుపులు ఎసుకుని ముగ్గురు మాట్లాడుకోవడం గుర్తొస్తుంటేనే మళ్ళీ చిన్నపిల్లలు అయిపోవాలానిపిస్తోంది నాన్ను గూడా ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటున్నారంట వయసు పెరుగుతుంది గదా మా మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయట మనం వెళ్తే వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది కాస్త మానసిక ప్రశాంతత దొరుకుతుంది నాన్నకు ఇష్టమైన స్వీట్స్ ఏవైైన నువ్వు వచ్చేటప్పుడు సరే నా
అవునక్క నాన్న హెల్త్ గురించి నేను ఆలోచిస్తున్నాను వయసు పైబడిపోతుంది కదా మనం వీలైనంత ఎక్కువ సమయం వాళ్ళతో గడపాలి ఈసారి వెళ్ళినప్పుడు నాన్నని సిటీకి తీసుకెళ్ళలి మంచి హాస్పిటల్ల్లో ఫుల్ బాడీ చెకప్ చేయిద్దాం నువ్వు బావగారితో కూడా ఒకసారి మాట్లాడు సరేగాని బావగారి బిజినెస్ ఎలా సాగుతుంది లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఏదో కొత్త షాప్ ఓపెన్ చెయ్యాలి అనుకుంటున్నారన్నారు ఆ పనులు పూర్తయ్యాయా
ఆ అంత బాగానే నడుస్తుంది లొకేషన్ అదే పనిగ రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నారు అందుకే ఈసారి ఊరికి నన్ను పిల్లలని వెళ్ళ ఉన్నారు తను బిజీగా ఉన్నారని తను బి గౌరి పండక్కి డైరెక్ట్ గా ఊరికి వర్తిస్తారంట పిల్లలక్ కూడా స్కూల్ లో హోం వర్క్ ట్యూషన్స్ ఎక్కువగా ఉంటా ఈ మద్య బయటికి ఎక్కడికి వెళ్లడం లేదు బస్తిలో కూడా పిల్లలకి ఎవరికీ అంత ఇంట్రెస్టింగ్ ఎవరికీ లేద్ స్టోరీ నుంచి తీస్తరా ఇద్దరు ఎప్పుడు టివి లో ఉన్న కొట్టుకుంటున్నారు తల పాడుచేసుకుంటున్నారు
తప్పకుండా అక్క వాళ్ళ కోసం మంచి ఇంటరాక్టివ్ బోర్డ్ గేమ్స్ పజిల్స్ కొని తీసుకొస్తాను ఈ కాలం పిల్లలకి ఫోన్లక్ కాస్త దూరం పెట్టడం చాలా అవసరం లేదంటే ఫిజికల్ ఆక్టివిటీస్ పూర్తిగా తగ్గిపోతాయి సరే పిల్లలు స్కూల్ బస్ దిగే టైం అయింది కదా వాళ్ళకి స్నాక్ ప్రిపేర్ చెయాలి నువ్వు లేదంటే ఇంటికి రాగానే ఆకలని అరుస్తారు నేను కాస్త ఫ్రెష్ అఫ్ అయ్యి కాఫీ తాగుతాను తల పగిలిపోతుంది ఆఫీస్ క్రీన్ చూసి రాత్రి